హలో వినిపిస్తుందా వాయిస్ విన్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం లేదు ఇప్పుడే తిన్నా తిన్నావా నువ్వు
నేను తిన్నా ఏం కర్రీ చేసావు
ఈ రోజు మాది సాంబారు అండ్ టమాటో చట్నీ
ఈ రోజు మాది చికెన్ బిర్యానీ
అవునా బిర్యానీ చేసిరా
అవును నీకు వెజ్ ఇష్ ఇష్టమా నాన్ వెెజ్ ఇష్టమా
నాన్ వెజే ఇష్టం కాని
మరి ఎందుకు ఈ రోజు ఏం సండే స్పెషల్ ఏం లేదా
లేదు ఈరోజు ఏకాదశి అని మా మమ్మీ చేయ్యదు
ఈరోజెందుకేకదశ్ నిన్ననే అయిపోయింది. ఏకాదశి
నిన్నగాదు ఈ ర్ రోజే
నిన్ననే
అవునా ఏమో మరి మా మమ్మీ ఏ కద లేదు నేను నేను మ వెన్స్ డే రోజు కూడా
నేను ఏం చేస్తాను తెలుసా అలా అయితే నేను సాటర్డే ఫాస్ట్ టీంగ్ ఉంటాను ఎప్పుడైనా వెజ్ అం తీసుకొచ్చిరనుకో ఇంట్లో టువెల్వ్ దాకా మెళకువతోనే ఉంటా
హ్హ్ హ్ హ్ హ్ హండ్రెడ్ పర్సంట్ లవ్ మూవీ వెళ్లాగా